హద్
హ్మ్ ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే తినేష్నా నువ్వు మీరు
మేము తినేసాంఅండి
ఎం కూర వండారు
ఆల్గడ్డ ఫ్రై
అవునా
పొద్దున కారప్పలు చేేసుకున్నాం అనమాట ఇగ నూనె ఉంది కదా అని మా అమ్మ పూరిలు అంటే ఆ గడ్డలు ఉన్నాయి ఇంకా ఫ్రై చేసిరు అవె నూనె తోటి
కారప్పలు అంటే ఏంటి అండి
బియ్యప్ పిండితో అప్పలు చేస్తారండి అంటే ఫస్ట్ మనకి రేషన్ బియ్యం వస్తాయి కదండి నెల నెల అయితే అవి ఎందుకు వృధా చేయడం అని ని మా అమ్మగారు బియ్యం అంటే మిల్ దగ్గర వట్టిచ్చి ఆ పిండితో మాకు అప్పలు చేశారానమాట నూనెలో అయినా లేదా గిన్నప్ప లాగా చేసుకోవచ్చండి సర్వప్ప తెలుస అండి మీకు అవునా నాక్ మస్త్ ఇష్ న నాక్ కూడా ఫుల్ ఇష్టం అనమాట అవి అన్నీ తినడం మా అమ్మ చేసిన వంటల్ని ఇంకా చాలా ఆస్వ దిత అనమాట పక్క నేను తిండి విషయంలో అస్సలు మోమాట వాడాను
అవునా నేను కూడా నా ఫ్ నాకు ఇష్టమైన స్నాక్ ఏంటిది అంటే అంతే ఇప్పుడు నేను ఎక్కడ మా మమ్మీ ఇంటికి పోయితే మా మమ్మీ అదే చేస్తది నా కోసం మ చుట్టాల ఇంటికి పోయినా చుట్టాలు కూడా నా కోసం అదే చేతారు మీరు ఎలా వెసుకుంటారు సొరకాయ తోటి చేస్తారా నార్మల్గా చేస్తారా
అట్లా కూడా చేసుకోవచ్చు సొరకాయ కూడా చేయొచ్చు అండి సొరకాయ చేస్తది మా అమ్మగారు కొంచెం ఆప్పల్లెక్క మీకు జొన్న రొట్టెలు తెలుసా అండి రొ రొట్టెలు అవి పది రూపాయలు పెట్టి కొనుక్కుంటాం మా అమ్మకు చాత కాకపోతే మా అమ్మ చత కాకపోతే మా నాన్న పది రూపాయలకు ఒకటి తెస్తాడు అనమాట మా ఇంటికాడ అమ్ముతారు
అవును మ మమ్మీ చేస్తది మంచిగా చేస్తది గని నాకు తినబుద్ధి కాదు రోటేలు
తినాలండి బలం అండి మనం మన తాతలు అవి తినే బతికిరండి అరవై ఏండ్లు డెబ్బై ఏండ్లు
అవును గాని సప్పసప్పగా నచ్చదు నాకు
అవునా
జొన్న రొట్టలు గానీ పిండి రొట్టలు గని నచ్చావ్
నచ్చావా అండి మీకు
నచ్చావు నచ్చావు సర్వపిండి ఒకటే నచ్చుతాది గిన్నె తా ఎందుకంటే అందులో కారం వేస్తారు అలు నువ్వులు వేస్తారు ఉల్లిపాయలు పల్లికై పల్లీలు
క్యారెట్ కూడా తురుముకోవచ్చు అండి క్యారెట్ వేసుకున్నా కూడా బలం అండి అన్లా
ఆ కరివేపాకు బాగుంటది
హ్మ్ అవును మా అమ్మ కూడా చేస్తది బాగుంటది ఇంటికొస్తే ఇవ్వే తింటా అండి స్పెషల్స్ స్పెషల్ గానే
నేను కూడా నేను ఇంటికి వెళ్ళినా అనుకో నాకు ఇష్టమైనవనన్నోడుతది మా మమ్మీ
ఎక్కడ లేని ప్రేమ మొత్తం ఒక్క రోజే చూపిస్తారండి
మనం ఇంటి దగ్గర ఉంటాం కదా పోకపోకపోతే అట్లనే ఉంటదిగా
అవునండి ఇంకా ఉద్యోగం వస్తే ఎంత మంచిగా చూసుకుంటారో నాకు తెలియదు గాని ఇప్పుడైతే బానే చూసుకుంటురండి
అవును ఉద్యోగమొస్తే ఇంకా ఎక్కువనే చూస్తుంటారు కదా
అవునండి నాకొకవేళ పెళ్ళైనంక ఒక అంటే నేను ఒక అనుకున్నానన్నమాట ఏందంటే మీక్ చే ప్పాలండి
మ్ చెప్పండి
అంటే మా నాన్నగారికి కొంచెం కొడుకులు లేరన్నమాట బిడ్డలమే అన్నమాట అయితే నేనేమన్ నుకున్నానాంటే ఇఫ్ నాకెవరైనా పెళ్ళి పెళ్లి సంబంధం వచ్చినా వాళ్ళకి నేనేం చెప్తాం ఆనుకున్నా అంటే ఇగ నా జీతంలా సగం జీతం మా నాన్నకే అంకితం అని ఒక బాండ్ పేపర్ మీద రాస్తానండి ఇఫ్ నాకు పెళ్లైతే మాత్రం
బాండ్ ఎందుకండి మీ ఇద్దరి మధ్యలా అండర్స్టాడింగ్ ఉంటే ఇయ్యోచ్చు
అంటే రేపటి నాడు వాళ్ళత్త వాళ్ళేవరైనా సాధిత్తరు కదండి అంటే కొందరు ఉంటారు కదండి సైకోవాళ్ళు అంటే ఇంట్లో అందరు మంచి వాళ్ళే దొరికితే ఇంగ మనం మనుషులమేందుకైతామండి
అవును
అయితే మా నాన్న వాళ్ళక్ మళ్ళ కూతురు కూడా లేర్ ఎవరు అంటే కొడుకులు లేరన్నమాట అయితే నేనే అనుకున్నానండి కాకపోతే ఒక రోజు అన్నాను కూడా అండి మా నాన్న తోటి అయితే వేరే వాళ్ళైతే సంవత్సరం ఇస్తా అన్నారు అంటే వాళ్ళింట్లో వాళ్ళ పిల్లలు నేను మాత్రం మొ త్తమని చెప్పినా అండి అంటే నేను ఒకవేళ పది వేలు సంపాదించిననుకో నాన్న మీకే ఐదువేలు ఇస్తా నేను ఖర్చు పెట్ న్నా ఖర్చు పెట్టకపోయినా కూడా చెప్పినా ముందే అలాంటి సంబంధం అయి అలాంటి కండిషన్లు ఒప్పుకుంటేనే చేసుకుంటా అండి నేను పెళ్ళిని
అవునా
మనకు అంటే అలాంటి మంచి పద్ధతులేప్ ఏమనున్నాయండి మీకు పెళ్ళి విషయంలా ఆ అవునా మాక్ నాకైతే ఈ ఫ్యాంట అంటే ఫ్యాంటసీ అంటారు కదండి ఇగ అమ్మ నాన్నకి యూసైతే అంటే నేను జాబ్ చేస్తెనే మా నా మా ఆయన అప్ అంటే పెళ్ళయిన అబ్బాయి వాళ్ళతోటి ఇప్పించుకోను గాని నేను చేస్తే మాత్రం నా రేక్కలా అంటే కష్టం మా నాన్నకి సగం పోవాలన్నమాట
బానే ఉందండీ మీకు
మ్ కానీ ఆ అవునండి ఇఫ్ ప ప లక్ష వస్తేనేమో యాభై వేలు ఇస్తా అన్నట్టు
మ్ మ్
అట్లాండీ
నే ఉందండి మరి సంపాదించండి మరిగ
సంపాదిస్తాండి ఇగ సంపాదించినవన్ని వాళ్ళకేనండి
మ్
మళ్ళీ ఎక్కువ ఖర్చు కూడా పెట్టానన్ ఇప్పుడు మా నాన్నకు పైసలు ఇచ్చిందనుకోండి మేము ఏం చేస్తాం తెల్ సాండి
ఎమ్ చేస్తరు
ఇప్పుడోక వెయ్యి రూపాయలు మాక్ హస్టల్ కి తీసుకబోనానా అనిస్తే ఐదు వందలు దాసి పెట్టుకుంటా ఐదు వందలే ఖర్చు పెడుతా
అవునా అండి నేనైతే పోయింకా ఐదు వందలె ఎక్సట్రా కావాలని అడుగుత ఇంకా
ఆ ఆ పైసలతోటి ఏం చేస్త చెప్పనా చెప్పనా నీకు
చెప్పండి వింటా నిను కూడా అట్లా మారుత
ఏమ్ ఏం చేస్తా అంటే ఎప్పుడైనా మా నాన్నకు అవసరమొస్తాయ్ కదా ఖర్చులకి అర్జెంట్ గా సా చావు బతుకుల మీద ఎప్పుడొస్తయో తెలువదన్నమాట ఏ సిచ్యువేషన్ ఎప్పుడొస్ అందుకని నేను కూడ పెడుతూ కూడ పెడుతూ చాలా హెల్ప్ చేసిననమాట మా ట్లా
అవునా
మా నాన్న పైసలు మా నాన్నకి ఇచ్చినా తిప్పి
చాలా మంచి గుణమండి మీరు
అట్లనే ఒక ఐదు వేలు కూడపెట్టినా పదివేలు కూడా పెట్టినా ఐదు వందలు ఐదు వందలు కాన్నించి వంద వంద స్టార్ట్ చేసి అట్లా కూడబెట్టిన పైసలు వాళ్ళకే ఇచ్చినా. మళ్ళ మా నాన్నకాడ పక్క తీసుకుంట. ఎందుకంటే నాకు మళ్ళీ ఎప్పుడైనా ఏమి అవసరం వస్తదో తెలియదు కదా.
అవునవును
అయితే మళ్ళీ అంటే అవి నా స్నేహితురాలువి నేను కడిగిస్తున్నా అని అది ఇదని చెప్పి తీసుకున్ నేది మళ్ళీ మా నాన్నకాన్నించి మల్ల మా నాన్న ఏం చేసేది మళ్ళీ నాకిత్తరు కదా మా ఫ్రెండ్ ది అంటే మళ్ళి నిన్ని దాష్ పెడతా అన్నమాట అట్లా జరుగుతూనే ఉంది ఇప్పటికైతే
అవునా బానే చేస్తున్నారండి
కూడా అట్లా చెయ్యండి ఇప్పుడు మీరు సంపాదించక పొయినా కూడా ఏదన్నా ఆపద అర్జెంట్ గా ఖర్చులుంటాయి కదండి. ఇంట్ల ఎప్పుడు ఒస్తది ఏమొస్తదొ తెలువ కదా అందరున్నోళ్ళమే ఉంటామా అండి మనం ఎంత ఉన్నా కూడా ఒక్కొక్కసారి పది రూపాలు కూడా ఉండవండి. ఒక రోజు అండి నేను హాస్పిటల్ కి పోయినా ఆ రోజు నా దగ్గర రెండు వందలే ఉన్నాయండి చేతుల రెండు వందల కి నూటడెబ్భై రు పల్ ఆ హాస్పిటల్లో ఒక ఒక కొనుక్కోవాలంటే మందు కొనుక్కున్నా అన్నమాట అంటే హెల్త్ కి సంబంధించినవి. మందు ఏదో ఇచ్చీరు అది ఖచ్చితంగా కొనాలమ్మా అన్నడు. ఇగ నా దగ్గర ముప్పై రూపాలు ఉన్నయండి. టిఫిన్ తినడానికి లేవు. భోజనం తిండానికి లేవు. అలానే ఎండికజ్జుర ముక్కలు మా ఫ్రెండ్స్ ఇస్తే, అవి తీసుకొని పోయి తిన్నా అండి. అంటే ఒక్కొక్క రోజు ఎప్పుడు ఏదొస్తదో తెల్వదు కదా అండి. అందుకే ముందు జాగ్రత్తతోటే ఉంటా అన్నమాట ఎ ఎప్పుడు మీరు కూడా అట్లనే చెయ్యండి ఎందుకం టే ఎప్పుడు ఎట్ల వస్తదో తెలువదు కదా అండి పైసల ఖర్చులు
అవునండి ఈ మధ్యలో చాలా ఖర్చు పెడుతున్నా
ఆ మీరు ఖర్చు పెడుతుర్రాండి. అసలు మేమండి ఖర్చు పెట్టేది మీరసలు ఏం పెట్టరండి అసలు.
మొన్న షాపింగ్ చేసామండి మూడు వేయిలు
మా అత్తయ్య కూతురు పెళ్లి అయితే కూడా రెండు పది వెేళ్దాంక నేను కూడా చేసినా గాని చేసే టైంలో ఖర్చు పెడతా అవసరమైనప్పుడు కానీ కొన్ని ఇట్ల సేవింగ్ అంటే దాచి పెడతా అన్నమాట. మా ఇంట్లో వాళ్ళకి అవసరం వస్తదో నాకు అవసరం వస్తు ఎప్పుడు ఏ ఆపదొస్తదో అని అలా దాచి పెడుతూ ఉంటా అన్నమాట.
దాచి పెడ్తా అండి దాచి పెట్ట అట్లనే ఇప్పుడు అంతా సిచ్యువేషన్ చెప్పలేం కదా ఎట్ల ఏ రోజులు వస్తయో
ఇంగా చిన్న చిన్నవి నావల్ల ఏదో ఒకటి లాభం ఉంటదేమో అనిపిస్ ఒక్కొక్కసారి
అవును
ఊమ్
మ్ ఇంక మరి ఏం చేసిళ్ళు పొద్దటినుంచి
పొద్దుటి నుంచి ఏం లేదండి ఈ రోజు కొంచెం బాధ బాధగా ఉందండి
ఎందుకు ఏమైందండి
మా స్నేహితుడు తుర్కాయననే అండి ఆయనకు ఫోన్ జెస్తా ఫోన్ జేద్దాంమన్ కుంటాన్న గని పాపం పండగ గదా చాలా బిజీ బిజీగా ఉంటరు. మళ్ళ సేమ్యా పాయసం గూడా చెయలేదం డి మాకు
అయ్యో చెప్పాలిగా మీరు మరి
ఎంత దూరం తెల్సా అండి పది గంటలు జర్నీండి ఏమొస్తాడిగా అయినా నా కోసం
రాడు
క్కు అంటాండు గనీ నాకేమొ అట్లా ఇష్టం ఉండదు వాళ్ళు తెచ్చిస్తే బాగుం టది గదండి అందుకే బాదపడుతానా అందుకే మళ్ళ అర్థం చేస్కున్నానండి మళ్ళీ నేనే ఆలోచించి అలా అనుకోవడం నేనే తప్పు చెస్ తప్పని సర్ది చెప్పుకున్నా నేను ఇంతసేప నుంచి
మ్ హు
ఇంకా అండి
చెప్పండి మీరే
మ్ మీరేం జేశిర్రు మరి పొద్దులకెళ్ళి చదుకున్నరా
లేదు
మ్
ఏం చేయ్యలేద్ ఇప్పుడే తిన్నా
అవునా
పెరుగు బాగుందండి మా దగ్గర
ఏం కూర
బీరకాయ్ టమాటా పప్పు పాల్ కూర పచ్చ్ పుల్స్ పెరుగు
బాగున్నాయా మరవన్నీ
అవన్నీ తినలేదండి నేను ఓన్లీ పెరుగుతోటి తిన్నా
మరి ఒ ఎందుకండి అన్ని కూరలు అన్ని ఎపుల్లు అవన్నీ చేప్పిర్ నాకు మళ్ళా
అంటే పెట్టిళ్లే ఏమేం పెట్టిల్న మీరు అడిగిళ్లు గదం
ఓకే మీ నేనేమొ ఇంకా మీరన్ న్ని తిన్నారేమొ అనుకుంటాన కదండి
ఇట్లాంటప్పుడు నువ్ ఏం తిన్నావ్ అన్ జేప్ అడుగ్ అడుగుంటే నేన్ పేరుగానే దాన్ని
అవునా అండి మీరు మంచిగానే ఉంటారు మీరు మంచిగానే ఉంటాళ్ళు
మ్ చెప్పండి ఇంకా మరి
ఏం లేదండి
మ్ చదువుకుంటున్నారా మరి
పొద్దున్ లేస్ కొసేప్ చదివినా ఇగ ఫోన్ జుత్తనా మా స్నేహితురాలు ఇగ లా అల్ల లవ్ స్టోరి జేప్తాంది ఇంటన నాకు లవ్ స్టోరీలంటే కొంచం ఇష్టంలే అండి కొంచం ఎక్కువింటాన్నమాట మీకెమన్న లవ్ స్ స్టోరీ ఉంటే నాక్ రె ఎప్పుడైనా చెబ్దురోచ్చినప్పుడు
సరే అండి
అవునా సరేలే అండి మరి
మ్ బాయ్
ఆ